అ
ఉ
చొప్పూ
ఏం చొప్పల నీకు
ఎం చెప్పక్లే
హు
కట్ చేయు మళ్ళ
ఎందుకు కట్ చేస
అ
నా
ఏంలే చెప్పాల చెప్పను ఏం చెట్టు కట్ చేసినవ్
పూల్ చెట్టు
ఎందుకు
ఉహ్మ్
ఉ
అడ్డం వస్తంది అని
ఉహు
ఏమి
ఉ
ఆ
హ్మ్
ఏమి
హు
ఏం చెప్పు
ఏం లా అవును బన్నీ ఇచ్చేసినాడు కదా ఎక్కడుంది చూసినావా
ఊహా
ఊహూ మీ ఊర్లోనేనా వేరే ఊరికి ఇచ్చినారా అది కుక్క
వేరే ఊరికి అనుకుంటా
ఊహూ
ఊ
ఏం లా అడిగినా
అడిగినా
గుర్తొచ్చింది అడిగినా తెలీదు నాకు వచ్చింది అడిగినా
ఎందుకుంది
హే ఏంది అన్ని కొషన్లు అడుగుతున్నావు
ఏం కొషన్లు అడిగినారు నిన్
ఎట్లుంది ఎందుకొచ్చింది అట్లనేే అడుగుతన్నావ్ హ్మ్ నైట్ ఏం తినాలి
ఏది ఉంటే అది తినాలి నీకెందుకు
ఊ అవునులే నాకెందుకో
ఊ నీకెందుకు
ఊ నాగెంతుకు
దారిన పోయే దద్దమ్మలకి అన్నీ చెప్పాలా నేను
ఏమి
దారిన పోయ్యే దద్దమ్మలకి అందురికీ చెప్పాలా
నేను గాదు అబ్బా
అండి ఎవరిదబ్బా నంబరు హలో పలికి సావు
ఆ హలో నువ్ ఫోన్ లో మాటాడుతునావ్ అనుకున్నా
ఊ అనుకుంటా అ ఏంటిదనుకోవు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నా అనుకుంటావు
ఊ ఊ
ఏమో
ఏంలా
ఆ
ఏం లేదు
ఉమ్
ఉమ్
గులాబ్జములు అన్ని తిన్న
అన్ని తిన్నావ్
ఉమ్
సుగర్ రావడానిక
ఉమ్
ఉమ్
ఎమంట మీ నయినా
డబ్బులు
ఎద్దే
ఉమ్
ఎంత
సిక్స్టీన్ హండ్రెడ్
ఆ
సిక్స్టీన్ హండ్రెడ్
సిక్స్టీన్ హండ్రెడ్ఆ
ఉమ్
ఎవరికి
ఎవరో తేలీదు ఉమ్
ఏమి
ఎమ్లీ చెప్పు
ఏం చెప్పాలా
ఏదోకటి చెప్పు
ఏదోకటి అంటే
ఏదోకటింటే ఏదో ఒకటి చెప్పు
ఏదోటింటే ఏమని
ఏమి అని అంటే ఏమోటి చెప్పు ఏం చేస్త
అట్లా చెప్పకూడదు
ఆ ఏం చేసినావు ఈరోజంతా చెప్పు
ఏం చేసిననా
ఉమ్ స
నా ఇష్టం ఏమన్నా చేస్తా
ఏం అన్న చేసుకోగాని ఏం చేసినావు చెప్పు
ఏం చేసినను అంటే తెలిదే
ఉమ్ తే జిమ్కి పోయినావ్ కదా జిమ్ లో చేసిన వ్
జిమ్ లో ఏమైన్ చేస్తా నా ఇష్టం కూద ఎల్ల రొట్టు చూస్తే అ జడ్లు
ఇలీ ఇది ఇవి
ఏం చెప్పు ఇప్పుడు ఇప్పుడు నాతో ఏం పని అ ఒయ్
మ్
పోయి అన్నం పెట్టుకొచ్చుకుంట వా పెట్కొచ్చుకోవవు నువు
వాళ్ పెట్టుకొని వస్తర్లే
ఎవురు
కావ్య వాల్లు
ఇకేం కాల్లు చేతుల్ లేవ్వ
లేవ్
ఆ
లేవు నాకు
ఊహు సరెలె ఏంటిక్ లేవు
నేను ఇప్పుడు కింద పోయినానంటే నెట్ కట్ అయితది మళ్ళీ ఫోన్ పోతది పోనా చెప్పు
ఓ
నేన్ పోన్
ఏమి
మాటాడుతున్నాను కదా మాట్లాడు పంది తింటా అన్నం తింటా నేనేం తినన్ అనలేదె
వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడచ్చ
నేనేం వల్గర్ మాట్లాడలే
అన్నినే వల్గర్ కాద
కాదొ
ఏమి
పేరది
ఏం పేరు
ఉ నా మొగుడు పేరు
మరసంగ్ మాట్లాడు
ఉమ్ సరే
ఎవరో ఎవర్నో పెట్టుకొని నన్న నొద్దు
హా హెలో
ఆ
ఏమన్నావ్
ఏమన్లేద్
ఎమో అన్నావ్
ఏం అన్లేదుగా
ఏమో అన్నవ్ చెప్పు
నేనే మన్నా ఏమన్లా
ఆప్పదల్ చెప్పుకు ఏమన్నావ్
ఎవర్న పెట్టుకున్నాను మాద్దన్న
నీనే పెట్టుకున్నాను ఎవర్ని ఏం పెట్టుకో
హా
ఎవర్నో ఎందుకు పెట్టుకుంటా నిన్నే పెట్టుకుంట
నన్నె ఎందుకు పెట్టుకున్నావు
నా ఇష్టం
నీ ఇష్టమేంది
నా ఇష్టము
అదే నీ నీ ఇష్టమేంది
నువ్వు
ఏంది నేను
నా బొంద
నేను నీ బొంద
నాకు తెలిదు పో
ఆ
నాకు తెలీదు
ఏంటి తేలీదు
అన్ని క్వశ్చన్లు అడగదు
ఆ
అన్ని కోషన్లు అడగకు
ఎందుకు అడగదు
నాకు తెలీదు
నీకు ఎందుకు తెలీదు
ఉ ఇట్ల మాట్లాడు ఇట్లా మాట్లాడకు నార్మల్ గా మాట్లాడు
నార్మల్ గానే మాట్లాడతన్న కదా నేను
నువ్వేం నార్మలు మాట్లాడేట్లే
హు ఇంకెట్లా మాట్లాడుతన్న
ఏదో ఒకటి చెప్పన్న క్వశ్చన్లు అడగమన్లే నిన్నీ
నేను చెప్పా నువ్వే చెప్పు సినిమా పేర్లు
హు సినిమా పేర్లు ఓఎంటి
ఆ
పోఎంటి
అంటే
చెప్పు నువ్వే కాదా సినిమా పేర్లన్నావు
అంటే
ఉండు నెక్స్ట్ దాంట్లో అడుగు తా ఆ
హలో
ఏమంటే హీరో పేరా
హీరో ఆ టీ అంటే హీరోయిన్
త్రిషా
నో
తమన్నా
నో ఆ
ఎన్టీ ఆర్ ఉసరవల్లి
ఆ ఎంది ఎంది
ఎన్ టి ఆర్ ఉసరవల్లి
సర్లే కాదు తప్పు
కాదా
అని అది అది కూడా వస్తందిలే కానీ వేరేది అనుకున్నా
ఎంది
సర్లే సర్లే చెయ్ ఇంకోసారి